హలో హలో మాట్లాడండి హలో,
ఆ నేను బానే ఉన్నా మీరు బాగున్నరా
హా
చెప్పండి
ఓ మీకి
మీకింతక ముందు కాల్ చేశాను, ప్రయత్నం చేశాను కానీ కలవలేదు ఇప్పుడు చేశాను. అవునా
యా అందరు బాగున్నారా
ఆ అందరు బాగానే ఉన్నం
ఆ ఈరోజు సినిమా గురించి మాట్లాడుకుందామా?
సినిమాలా సినిమా గురించి నాకు అంత ఐడియా లేదు, నేను సినిమాలు ఎక్కువ చూడను ఏదైనా పండగ గురించి మాట్లాడుకుందాం మరి.
సరే మరి. పండగ గురించే మాట్లాడుకుందాం. పండగంటే ఏమిటి?
అంటే? ఓ దసరా పండుగ గురించి మాట్లాడుకుందామా? బతక్ బతకమ్మ పండగ గురించి
ఆ మాటాడుదాం. ఏం లేదు, పండుగలు అంటే ఆనందంగా జరుపుకునే... ఒక ఉత్సవము. ఈ పండుగలు రెండు రకాలు ఉంటాయి. జాతీయ పండుగలు, స్థానిక పండుగలు అంటే మత పండుగలు మీకు తెలిసిన జాతీయ పండుగల పేర్లు చెప్పండి.
ఇగ జాతీయ పండుగలు ఏమి ఉంటాయండి? స్కూళ్లల జరుపుకొనే స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అలాంటియే కదా!
ఆ అవే.
అవే
మాక్
ఇగ మత పడుగలు అంటే? అంటే ఇప్పుడు దసరా, దీపావళి, శివరాత్రి వరలక్ష్మి వ్రతం ఇలాంటివి.
అవును. వాటితో పాటో రంజాన్, బక్రీద్.
ఆ మొ
సిక్కులు, ముస్లింలు. వాళ్ళ వాళ్ళ మతాలను అనుసరించి ఇప్పుడు జరుపుకునే పండగలు.
అదేగా ఎవరి కులాలను బట్టి వాళ్ళు పడుగలు జరుపుకుంటూ ఉంటారు గని,
అంటే ఈ జాతయ ప్ పండగలు కావు. ఒక మతానికి వాళ్ళ ఆచార్య వ్యవహరాలకు సంబంధించిన పండుగలు.
అవునవును.
అది పండగలు ఏ ఏవైనప్పటికీ చక్కగా నిర్వహించుకోవడం అనేది జరుగుతాది. జాతీయ పండుగలనేమో దేశ ప్రజలందరూ పాల్గొంటారు.
అవునండి అవి వేరు ఇవి వేరు రెండు రకాలుగా జరుపుకుంటారు. పడుగలు గాని అవి అయితే స్కూల్ స్కూళ్లలో జరుపుకుంటారు ఇవి అయితే విలేజ్ కు విలేజల్లో గ్రామాలల్లో, పట్టణాలలో ఈ పండుగలు జరుపుకుంటాంటారు.
అవును
అయితే మీ దగ్గర దసరా పండగ ఎలా జరుగుతది మరి
చాలా ఘనంగా జరుపుకుంటారు దసరా పండుగను దసరా అంటే అది దశరా రాత్రులు అన్నమాట దశరాత్రులు ఏదో ఒక పేరుతో దుర్గాదేవిని కొలుస్తారు ఆ చివరి రోజున ఆ దసరా పండుగ చివరి రోజున రావణుని దహనం చేస్తారు.
మా దగ్గర అయితే దసరా ఫస్ట్ మేము ఏ విధంగా జరుపుకుంటాం అంటే అమావాస్య తర్వాత పా పాడ్యం వస్తది. పాడ్యం రోజున మేము బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అని పేర్చుకొని బతుకమ్మ ఆడతాము అండి మొదటి రోజు. ఎంగిలి పూల బతుకమ్మ అంటారు మా దగ్గర బతుకమ్మ ఆడతారు.
రెండో రోజు రెండో రోజు ఎలా జరుపుతారు దానికి పేరేముంది.
ఇక రెండవ రోజు కూడా బతుకమ్మ ఆడతారు దాన్ని అటుకుల బతుకమ్మ అని పేరు ఉంటది రెండవ రోజు జరుపుకునే బతుకమ్మ పేరు అటుకుల బతుకమ్మ అవును అది మూడవ రోజు ముద్దబప్పుల బతుక బతుకమ్మ అంటారు.
నాలుగో రోజు ఏం పేరుతో జరుపుతారు.
నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అనేసి ఆ రోజు జరుపుకుంటాం మేము.
ఆ అయితే ఐదో రోజు కూడా పేరు ఉండి ఉండాలి అది ఏం పేరో చెప్పగలరా.
ఐదవ రోజు నాకు కూడా అంత ఐడియా లేదు. ఐదవ రోజు ఏం పేరో మరి
ఆ ఏప కాయలున్ను ఆ ఎంగిలి ఎంగిలి పూల బతకమ్మా. అంటారా.
ఆహా ఎంగలి పూలే బతుకమ్మా మొదటి రోజే ఎంగిలి పూలే బతుకమ్మా.
అమ్మాయి ఉంటది.
ఆరవ రోజు అయితే అలిగిన బతుకమ్మ అంటే అర్రేమి ఆ రోజు బతుకమ్మ మేమి ఆడరు. ఆరవ సిక్స్ అంటే ఆరవ రోజు బతుకమ్మ ఆడరు.
ఉమ్ అది మీరు ఆడతారు కాబట్టి వాటి పేరు తెలుసు. స మ నేను వినన్నాంగానే గుర్తుకు రావాలి. ఏడవ రోజు ఏ పేరుతో బతుకమ్మ ఆడతారు.
ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ.
ఆ ఎనిమిదవ రోజు. వెన్న ముద్దల బతకమ్మనా.
వెన్న ముద్దలా బతకామ్మా.
తొమ్మిదవ రోజు.
ఇక తొమ్మిదవ రోజు లాస్ట్ రోజు కాబట్టి దాన్ని సద్దుల బతుకమ్మ అనేసి అంటారు. ఇగ సద్దుల బతుకమ్మ రోజు అంటే ఆడపడుచులు. చక్కగా, చక్కగా అలంకరించుకొని చక్కగా ముస్తాబై చక్కగా బతుకమ్మలు కూడా ఆ మంచిగా పేర్చుకుంటారు. పెద్ద పెద్ద బతుకమ్మలు తంగడి పూలు అన్ని రకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మ పేరుస్తారు.
ఉమ్ ఆ తర్వాతే వచ్చే రోజే దసరా పడుగ అంతేనా.
ఆ ఇగ దసరా అ ఆహా దసరా నెక్స్ట్ డే దసరా అయితది. బతుకమ్మ అయిన తర్వాత సద్దుల బతుకమ్ తమ అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దసరా ఉండది నెక్స్ట్ డే జంబి ఆకు అనేసి మళ్ళీ విలేజ్ వాళ్ళందరూ వెళ్లి పాలపిిట్టని చూసి వస్తారు అప్పుడు మేము అందరు జంబి ఆకు జంబి ఆకునే బంగారంలాగా భావించి ఒకరికొకరి ఇచ్చుకొని అలాయి బలాయి్ చేసుకుంటారు
శుభాకాంక్షలు చెప్పుకుంటారు అంటే దసరా పండగ గురించి మనం ఈ రోజు మాట్లాడుకునే ముందు దాంట్లో బతక తమ పండగ కూడా కలిపి మాట్లాడుకున్నాము సో బతుకమ్మ మరియు దసరా రెండు ఒకదానికి ఆర్వెల్ వస్తాయి కలిసే వస్తాయి దీని తర్వాత
స
సో అన్ని రోజులుగా సందడి సందడిగా ఆడపడుచలుందరుూ కలిసి ఆడుకుంటు ంటారు రకరకాల పూల సేకరి పూలను సేకరించి బతుకమ్మ పేర్చి ఆడతారు
అవును బతుకమ్మలో ఒకప్పుడైతే ఉయ్యాలో వలలో అని పాటలు పాడుతూ చక్కగా చప్పట్లు వేస్తూ ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు కల్చర్ మొత్తం మారిపోయింది
రెడీమేడ్ పాటలకి డ్యాన్సులు చేస్తున్నారు
అదే ఇక డీజే సౌండ్లు వేసి సినిమాలో లాగా అందరుూ ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ బతుకమ్మ ఆడుతున్నారు మొత్తానికి కల్చర్ మొత్తం కూడా తేడాగా ఉన్నది
ఆ అంటే ఆ పాత పాటలైనా ఇప్పటి డిజే పాటలయినా ఆడపరుచుల ఆడపరుచుల యొక్క కష్ట సుఖాలు ఆ ఆ పాటల్లో కన కనబడుత
ఆ అంటే అప్పుడు ఎట్లుండేది అంటే అంటే అత్తగారింటికి వెళ్ళిన ఆడపడుచు గురించి తను పాడే అక్కడ కష్టాలను గురించి ఉయ్యాలో వలలు అంటూ పా రూపంలో చక్కగా పాడు ఉనే వాళ్ళు
ఆ
ఇప్పుడేమో సినిమా పాటలు వేసుకొని డీజే సాంగ్లు వేసుకొని డ్యాన్సులు చేస్తున్నారు బతుకమ్బొమ్మ దగ్గర
ఏది ధరువు అనేది ఏం చప్పట్లు ఏం ఉండకపోయేది చేతి అ రెండు చేతిలతోని చూ చప్పట్లు కొట్టడమే దానికి తరువుగా ఉండేది కానీ ఇప్పుడు మైకులు డిజే సాంలా తని హంగామా హంగామా చేస్తున్నారు సర ఏదేమైనా గాని ఆనందంగా ఆడపరచులు జరుపుకునే పండుగ బతుకమ్మ ఆ పిదప్ప వచ్చే పండుగ దసరా ఆ దసరా రోజు జమ్మి జమ్మి ఆకులను పంచుకుంటారు బంగారు బంగారం అని పంచుకుంటారు పెద్ద వాళ్ళ నుంచి ఆశీస్సులు తీసుకుంటారు చిన్న వాళ్ళు ఒకరినొకరు అల బలయ్ చేసుకుంటారు
అంత ఇక జం బ్యాక్ తీసుకొచ్చి అందరు ఒకరికొకరు ఇచ్చుకోవడము అలాయి బలాయి చేసుకోవడము పెద్ద వలై చిన్న వాళ్ళు కాళ్ళు మొక్కడము ఈ విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటది
ఆ ఆ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సూచకంగా భావిస్తారు
అవును డప్పులతోటి డప్పులతోటి వెళ్తారు చక్కగా డప్పులు వాయిస్తూ ఆ వెళ్ళి పాలపిట్టని చూసి రాంగా జంపి చెట్టుకు పూజ చేసి మరీ జం బ్యాగుని తీసుకొని వస్తారు
హా ఈ దసరా పండుగకు మీరు ఏదైనా రావణ సుడి దహన కార్యక్రమానికి వెళ్ళారా
దసరా రోజు ఇక రావణాసురుడిని కూడా కాలుస్తారు కాకపోతే రావణాసురుడు నిజానికి చాలా మంచోడు శివభక్తుడు ఈ ఆచారం అయితే నాకు రావణాసురు్ని కాల్చడం
అంటే శ్రీలంకలో రావణసూర్ని దేవుని గానే కొలుస్తారట నేను విన్నాను కానీ మనకు మన ఇండియాలో ఒక రాక అక్షసుడ శత్రువని బావించి చే పది తలలు ఉన్నా రావణ సూరని కాలుస్తారు పది తలలు ఉంటాయో ఉండవో తెలియదు గాని పది దుర్గుణాలు కలిగిన వ్యక్తులకు ఒక సంకేతంగా భావించి ఆయన తల్ ఆయనను కాల్చడం మనం మన ఇండియాలో చూస్తాము
అంతే రావణాసురుని కాలుస్తుంటే జనాలందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు వా అ అందరు కూడా తయారయి చక్కగా వెళ్ళి రావణాసురుని చూడ్డానికి వెళ్తారు ఇక్కడ ఈవినింగ్ టైమ్ అంటే సిక్స్ తర్వాత రావణాసు రుడిని కాలుస్తారు
చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ
ఓకే